ఏం చేస్తున్నారండి. బాగున్నారా.
ఏం లేదండి.
బాగున్నారా.
ఆ బాగున్నానండి.
తిన్నారా అన్నం తిన్నారా
ఆ తిన్నానండి. ఏం చేస్తున్నారు. ఎక్కడున్నారు.
ఉ ఆఫీస్ లో ఉన్నానండి.
ఓకే అండి. ఇంకేం మరి తిన్నారా.
లేదండి. తిన్లేదు తినాలి.
ఓకే.
తిన్నారా ఏం కర్రీస్
ఓం
ఆ
మీకు ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి.
స్పోర్ట్స్ అంటే. కబడ్డీ ఇష్టం అండి.
అవునాండి. మీ వాయిస్ కొంచెం మెల్లగా వస్తుంది.
ఇంకా సిగ్నల్ ప్రాబ్లమ్ మేడం గారు
అవునా అండి.
ఆ
ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఏ గేమ్స్ అంటే ఇష్టం.
గేమ్స్ ఎక్కువ వచ్చేసి కబడ్డీ ఎక్కువ ఇష్టం అండి. కబడ్డీ మా ఫేవరెట్ గేమ్ ఇంకా షెటిల్ ఆడుతాను.
ఆడతారా మరి
ఆ షెటిల్ ఆడతామ అండి, టెన్ని కాట్ కూడా ఎక్కువ ఆడతాం టెన్ని కాట్, నింగ డాడీయా
మీరు ఎక్కువ ఇష్టంగా ఏది ఆడతారు ఈ మూడిట్లో, రెండిట్లో
ఇప్పుడైతే ఇప్పుడు కూడా ఆ. ఈ కబడ్డీ ఒకటి టెన్ని కాట్ ఎక్కువ. మూడు ఆడుతతోనే ఉంటామండి, పిల్లలతో కబడ్డీ ఎక్కువ ఆడుతు.
అవునా అండి. సో మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది క్రి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా,
అంత ఎక్కువ ఇష్టం ఏం లేదండి క్రికెట్ మీద ఎక్కువ మా బ్రదర్స్ చూస్తా వా మా బావ గార్లకి వాళ్ళకి మా బ్రదర్స్ కి ఇష్టం
ఓహో అవునా
ఆహా ఇగ పక్కన నుండి ఎంకరేజ్, చేస్తం గెలవాలి గెలవాలి సపోర్ట్ చేయాలి
కానీ బాగుంటాది వ్యు
క్రికెట్ చాలా బాగుంటాది ఫేవరెట్ అండి,
అవును ఈ మధ్య నా ఫేవరెట్ అంటే టూ త్రీ ఇయర్స్ నుండి నా ఫేవరెటే, అంతకు ముందు అసలు క్రికెట్ ఏం అబ్బా అయింది ఇట్లా ఇట్లా కొడతారు రేది అన్ని ఒక ఓవర్ ఎన్ని బల్స్ కూడా తెల్వదు అప్పుడు
మా చిన్నప్పటి నుంచి అలవాటు అయితే మనకి క్రికెట్ లో ఎవరైన వెళ్ళారా మీరు
ఎక్కడ
ఓన్లీ నేషనల్ లెవెల్స్ లోగా ఎవరు ఆడారా
లేదండి మా దంటా ఎవరిలా ఆడలేదు కాకపోతే జస్ట్ చూస్తు కా అంతే మామూలుగా,
వేసు చూస్తాను
హు
అవునా
అవునండి
తిన్నారా అండి కర్రీ ఏం కర్రీ చేసారు.
కర్రీ వచ్చేసి బీరకాయ వండిన్నానండి
బీరకాయ ఉండారా బీరకాయ మీరే ప్రిపేర్ చేసారా ఎవరైనా పెద్ద అత్తగారు ఎవరైనా చేసారా. ఆహా సరే
లేదండి నేనే ప్రిపేర్ చేస్తాను కుకింగ్ నీనే చేస్తాను.
కుకింగ్ చేస్తారా ఏమేమి కుకింగ్ ఎక్కువ వండుతారు. అండి మీరు
ఆ కుకింగ్స్ లో ఇకా డెలీ ఎవ్రీ డే ఏదో ఒక కర్రీ నీనే వండుతాను. స్పెషల్ గా ఉండడం అంటే చికెన్ బిర్యానీ. అప్పుడప్పుడు స్నాక్స్ ఐటమ్స్ అంతే అండి.
ఎక్కువ ఇష్టం బిర్యానీ చేస్తారా అండి.
ఎక్కువ బిర్యానీ ఏం చేయనున్నా ఎప్పుడో ఒకసారి. కాకపోతే అందులో వెజ్ బిర్యానీ అని ఆలు బిర్యానీ అని ఆలు. పులావ్ అని అలా ఉంటాది కదా ఆకామి ఆకామినేషన్.
బిర్యానీ ఎలా చేస్తారా మా ఒకసారి చెప్పండి.
అంటే ఏ టైప్ చికెన్ బిర్యానియా వెజ్ బిర్యానియా ఎగ్ బిర్యానియా.
చికెన్ బిర్యానీ చెప్పాలి. వెజ్ బిర్యానీ అయినా ఫస్ట్ చికెన్ బిర్యానీ గురించి ఎక్స్ ప్లెయిన్ చేయండి..
అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే చేయాలంటే ఎంత చికెన్ తీసుకుంటామో. అంతే రైస్ ఉడక పెట్టుకోవాలి రైస్ తీసుకోవాలి. వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకు. కోవాలి అప్పుడే కరెక్ట్ ఫ్లేవర్ అనేది కుదురుతాది.
అవునా అంటే అందులో ఏమైనా వెయ్యాలి ఐటమ్స్.
ఆ వస్తారు కదండి చికెన్ ఒక వన్ కేజీ తీసుకున్నాం అనుకోండి అందులో పెరుగు ఉప్పు కారం పసుపు అ సల్ట్ కొంచం ఆయిల్ కొరయండరు పుదనా ఇంకా హోల్ బిర్యానీ మసాలా అనేది బయట షాప్ లో దొరుకుతుంది అవన్నీ వేసుకోవాలి అందులో షాజీరా జాజికయ జాపత్రి
అవున
బిర్యానీి ఆకు
ఆవు
ఆలికాయలు లవంగాలు ఇవన్నీ వస్తాయి అవన్నీ ప్యాకింగ్ లో నెసా అవన్నీ వేసుకొని ఆ మళ్ళీ బిర్యానీ మసాలన్నీ స సపరేట్ ఉంటది మేం చేసే ప్రొసీజర్ అయితే ఇలాగా ఆ బిర్యానీ మసాలా కూడా తీసుకొచ్చి మొత్తం మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పాటు లేకపోతే ఒక థర్టీ మినిట్స్ పాటు మేనేజ్ చేస్తే
ఇప్పుడు బిర్యానీ మసాలా అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేకోవాలి అంటే మనం షాప్ మంచి ఏమ తీసుపచ్చుకోవాలా
అంటే బిర్యానీ మసాలాది ఉంటది ఐటెమ్స్ అవి మనం తెలుసుకొచ్చి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా నేన నేనేంటంటే బిర్యానీ మసాలా ఇవి ఉంటాయి కదా జాజికయ జాపత్రిజ ఇవి ఆ బిర్యానీ ఆకు లవంగాలు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒక టేస్ట్ ఫ్లేవర్ అనేది రావడానికిం చేస్తానంటే బిర్యానీ మసాలా అనేది మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి అమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటాం ఆ లోపు ఇక్కడ పక్కన రైస్ పెట్టేసి రైస్ లో ఇంకా హోల్ గరం హోల్ బిర్యానీ మసాలా వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంట కోసం ఉటికి వరకు ఉంచుకొని తీసేయాలి
పెకద ఇప్పు రైసా కర రైస్ కర్రీ ఫస్ట్
లేదు ఫస్ట్ రైస్ అండి ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకొని అందులో హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా
అవునా
అవన్నీ ఏసి ఉడకబెట్టుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఆలోపు ఏంటన్ యా అవునండి
ఆ
అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం మనకి ఏంటం అంటే లేదు నాకు చికెన్ పర్ఫెక్ట్ కుక్ అవ్వాలి టెండర్ వద్దు అని అనుకుంటే కొంచెం రైస్ అయిపొంగనే మనం చికెన్ కొంచెం రైస్ అవ్వకముందే చికెన్ పెట్టుకొని కొద్దిసేపు అది ఉడకబెట్టాలి ఆ తర్వాత కొద్దిసేపు ఆగి ఇంకొక గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలండి కింద లేయర్ చికెన్ పైన లేయరు
ఫస్ట్ మన చికెన్ బాల్డ్ చేసుకో అవసరం లేదా
ఫస్ట్ ఫస్ట్ చికెన్ బాయిల్ ఎందుకు చేస్తారు
చేయరా డైరెక్ట్గా అంటే ధమ్ బిర్యానీ టైప మీరు చెప్పేది
దమ్ పెట్టుకోవచ్చు అలా దమ్ కాదు మాకు ఫ్లేవర్ ఫుల్ ఉండాలి మంచిగా అని చెప్పేసి అనుకు అది కూడా ఫ్లేవర్గా ఉంటది కొంచెం ఉడకబెట్టుకొని కొంచెం ఆ ఉడకబేట్టుకున్న మంచి ఫ్లేవర్ వస్తది లేదు డైరెక్ట్ పెట్టుకున్న మంచి ఫ్లేవర్ వస్త తది
అవున అండి
అలా అండి ఎలా చేసినా మంచి టేస్ట్ వస్తది ఎలా చేసినా మంచి టేస్ట్ వస్తది
మ స్క
పై నుండి కొంచెం కొరియండరు పుదీనా వేసి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యేసి ఆ ఇది బ్రౌన్ ఆనియాన్స్ ఎసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోంచి రెడీ అయిపోతదండి
చిందిపు ఈ పుదీనా ఇవన్నీ ఏమైనా మిక్సి ఇట్లా పట్టుకోని చేసుకోకూడదా అండి అట్లా ముందే వేయడం అట్లేఏముండద కలపడం చికెన్లో
అర్ధం కాలేదండి
చికన్లో కలిపి వేయడం ఉండదా పుదీనాలా
చికెన్ లో ఆల్రెడీ కలిపేసాం కదండి ఆల్రెడీ ఫస్ట్ కలుపుతాం పెరుగు పెరుగు మళ్ళీ ఉప్పు కారం పసుపు హోలుగా ఆ బిర్యానీ మసాలా మళ్ళీ బిర్యానీ మసాలా పౌడర్ అవన్నీ ఏసి అందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొరియాండర్ కొంచెం పుదీనా వేసి అవి మ్యారినేట్ చేస్తాం కదా
అవునండి
చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఐటమ్స్ రైస్ లో ఇప్పుడు మామూలుగా బగారా ఎలా వండుకుంటామో ఆల్ ఏవన్నా అలా కొన్ని వేసి హోల్గా బిర్యానీ మసాలా కొన్ని వేసి రైస్ ఉడ్ ఆడ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలంటే ఆ లోపు మనం డైరెక్ట్ దమ్ పెట్టుకోవాలనుకుంటే డౌన్ అది రైస్ ఆపోయి రైస్ అయిపోయిన తర్వాత అప్పుడు చికెన్ చికెన్ కింద ఒక బాండి లో పెట్టేసి ఆ తర్వాత పైన లేయర్ ఆ రైస్ వేట్ కోవాలి ఒకే లేదు అనుకుంటే కనుక మా ఇంగా చికెన్ కొంచం మంచి కుక్ అవ్వాలి పి పిల్లలు ఉన్నారే గనుక ఆ చికెన్నీ ఇప్పుడు రైస్ ఒక ఇంకొట టూ ఫైవ్ మినిట్స్ లో ఉడుకుతుంది అయిపోతుంది రెడీ అయిపోతుంది ఒక సెవెంటి పర్సెంట్ కుక్ అవుతుంది అనంగ ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొం చెం కుక్ చేసుకోవాలి చికెన్ మారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకున్న తర్వాత వేరొక వేరొక గిన్నెలో పెట్టేసి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ అది ఇది పెట్టేసి పైన ఆనియన్స్ అవన్నీ ఏసీ డ్రెస్సింగ్ చేసి తర్వాత కొంచం కొంచెం అసలు గాలి లేకుండా పైన ఏదన్నా కొంచెం బ పెట్టాలి అలా చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచితే రెడీ అయిపోతుందండి
అవునా మేడం
అవునండి
చాలా బాగా చెప్తున్నా మేడం ఈ రెసిపీ మేము కూడా ఫాలో అ ఫాలో అవుతాం ఈ సారి వచ్చినప్పుడు మీరు చెప్పినట్టే ఈ సండే మేము అట్లా ప్రిపేర్ చేస్తాము పిల్లల కో అద విళనే అడ వ అవు
అయితే మనకే ఏంటంటే మొబైల్ ఏంటండి
వెజ్ బిర్యానీ
వెజ్ బిర్యానీ అది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి అందులో హోల్ గరం మసాలాన్ని వేసి డైరెక్ట్ రైస్ కుక్కర్ లో పెట్టేయాలి వెజ్ బిర్యానీ అనేది లైక్ పులావ్ లెక్ ఉంటంది
అవునా మేడం